ఆ ఏం జేస్తున్నారండి నేను గూడా ఖాళిగనే ఉన్నాను ఆ తిన్నామండి మీరు దిన్నారా
ఆ మా బాబా ఇప్పుడే లేసింది పడుకొని ఉప్మా ఉప్మా అని అంటుందండి అది చేద్దామని అనుకుంటా అనుకుంటున్న
నేను మా పాప అన్నం తినమంటే తినట్లేదు కొ చెం ఆమె కోసం క్యారెట్ అల్వా చేసి పెట్టాను తీన మొన్న ఇష్టంగా తిన్నదనేసి అలాగ ఫ్రిడ్జ్ లో పెట్టాను ఇంతముందు లాగో గాని కింద పండబె అన్నం తింట లేదు అనేసి అదిచ్చాను అన్నట్టు
హు
ఏం చేస్తుటడండి ఈరోజు ఎలా జరిగింది
బా జరిగిందండి ఈ రోజు మేము మా పొలం కాడికి ఎళ్ళాము
ఆ ఆ
వెళ్ళీ కొద్దిసేపు ఎంజాయ్ జేసొచ్చామండి మా పిల్లలు నేను అందరం వెళ్ళాము అక్కడ పొప్పడి తోట ఉందండి ఆ పొప్పడి తోటలోకు ఎళ్ళి కొద్దిసేపు కొన్ని ఫొటోస్ దిగాము అక్కడే వాటర్ పోస్తున్నాయి ఆ వాటర్ లో మునిగి తేలి ఇవాడుతూ చాలా బాగా ఎంజాయ్ జేసామండి
పొప్పడి కాయల్ బానే తిన్నారు అయితే ఈరోజు
పండువి తిన్నా మస్తు స్వీట్ గా ఉన్నాయవ్
అవునా మీ ఊరికి ఒస్తే మాకు తీసుకెళ్తారా అండి
తీసుకెళ్తాను అక్కడే పక్కన నర్స్ ది ఉందిని ఆ నర్సలి నర్సరిగ్ బోయి కొద్దిసేపు ఎంజాయ్ చేసాము, కొద్దిసేపు ఆడుకున్నాము, ఎర్రమాన్న తెచ్చుకున్నా. నాము చెట్లు వెచ్చకున్నాము ఇల్లు కట్టుకున్నాము ఫుల్ ఎంజాయ్ చేసామండి ఈ రోజు
చెట్లతోటి ఇల్లు కట్టుకున్నారా ఆహ ఎల్ల ఎర్రమంటితొడ్ మీకు బాల్యం గుర్తుకొచ్చిన
అవునండి ఫుల్ ఎంజాయ్ జేసాము పిల్లలు మా పిల్లలు అక్కడికొచ్చి వాటర్ లోనే వా టర్ లోనే ఉంటున్నారు డ్రెస్సులు అన్ని తడుపుకున్నారండి
పిల్లలకు అలాంటి పిల్లలకు అలాంటివి చిన్న చిన్న అవీ వాళ్ళను సరదా పడనివ్వాలి, ఊకే జాలుబు జరాలని మనం వాళ్ళను కట్టడి చేస్తే వాళ్ళ. బాల్యాన్ని గోలిపోతారు
నేను ఇప్పుడు ఎండల కొడుతున్నాయి గద అండి ఆడుకొని అని నేను గూడా వదిలేసానండి నీళ్ళలో ఛాన్సేపు ఆడుకున్నారు చాల బా ఎంజాయ్ చేసారండి ఈరోజు ఎర్రమన్ను కొంచెం దెచ్చుకున్నాను ఇంటికి
అ
మా ఆయనేమో ఆ ఆ హలో ఆ అటు సైడే పనికెళ్ళాడు మీ ఆయని వచ్చే లోపు మేము చాలా బాగా ఆడుకున్నాం సరదా సరదాగా సరిపోయింది సరి సరి సరి పోయింది ఈరోజు
మ్మ్ హ్మ్
మీరు ఎలా చేసారండి ఈ రోజుని
ఈ రోజు శనివారం నేను నాన్ వెజ్ తినము మా ఇంట్లో ఎవ్వరము ఈ రోజు మా వారికి కొంచెం హెల్త్ బాలేక ఇంట్లోనే ఉన్నారు తను పాపని పట్టుకుంటే ఇల్లు కడిగేసి దీపం ముట్ ట్టించుకున్నాను తిరుపతికి వెళ్ళేసొచ్చిన దగ్గర నుంచి తినట్లేదు సరిగ్గా
ఏమి నాన్ వెజ్జా అండి ఇష్టమా అన్ని తినేయండి
అవును నాకు ఎలా అంటే మళ్ళీ తర్వాత తిరుపతికి వచ్చేదాక తినను అనేసి అనుకున్నాను మనుసులో ఇక అదే కంటిన్యూ చేస్తున్నాను వెళ్ళాలి అనుకుం టున్న ఏప్రిల్ లో
ఆ వెళ్ళండి అక్కడ కూడా చాలా బాగుంటుంది
అనుకుంటున్నాము మా తమ్ముని వాళ్ళేమో వాళ్ళు ఏప్రిల్ లో వెళ్లేది ఉంద ఈసారి వెళ్తే నడుచుకుంట వెళ్దాం అనేసి
అనుకుంటున్నారా
ఆ వాళ్ళతో పాటు వెళ్తే పిల్లల్ని పట్టుకోవడం కొంచెం ఉంటుంది కదా అనేసి అలా
అవునండి చాలా ఎంజాయ్ ఉంటుంది ఈరోజు ఒక చెట్టు కింద కూర్ చున్నాం వేప చెట్టు కింద అక్కడ మా పిల్లలు ఆ చెట్టు కింద పడుకున్నారు మట్టిలోనే పడుకొని అటు ఇటు బొర్ర్రి మళ్ళీ పక్కనే పంపు ఉంటే అందులో స్నానాలు చే సి నర్సరీకి పోయాము ఇంకా ఒక పెద్ద గుట్టు ఉందండి అడా మా సైడా వేప చెట్లు, తుమ్మ చెట్లు ఆ పుప్పడి తోట అవ అండి వాట్ పేరు తెల్వదు ఎక్కువ అయితే జామ చేయాలి జామాకు అంటారు కదా
ఆ
అంటారు కదా అంటే ఆ జామా ఇలా ఆకులు ఆ చెట్లు మళ్ళీ షో చెట్లు ఉంటాయి కదా పూల చెట్లు, షో చెట్లు ఇట్లాంటివి అన్ని ఉన్నాయండి వాటిలో అందులో పని చేపిస్తారు అయితే ఆ చెట్లు మనం పెట్టాలండి కానీ ఈ సంవత్సరం జేపీయలేదు ఇంకా మే లో స్టార్ట్ చేస్తారేమో అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వస్తాయండి ఆ చెట్లన్ని
ఆహా
మునిగాక చెట్లు ఇట్లా అవన్నీ ఉంటాయి గాని ఇంకా మునిగాక చెట్లు పెట్టలేదండి అన్ని కొట్టేశారు
అవునా
చెట్లను కొట్టేయొద్దు అనంటుంటే అలానే కొట్టేస్తున్నారండి
అవును చెట్లను కొట్టే వాళ్ళు కేసు పెడతారు కదా ఫారెస్ట్ వాళ్ల్ళు
ఇంకో తోట పెట్టారు కదండి వాళ్ళు
ఆహా
వాళ్ళే వాళ్ళకి తెలుస్తాయండి మనకి ఏం తెలుసు వాళ్ళవి ఆ నర్సరీ లో పని చేసేటోళ్ళకి తెలుస్తా మనకి మనం ఏమైనా ఎంజాయ్ చేయడానికి వెళ్ళామ వాడికి
హహ మీ పిల్లలు మొత్తానికి ఎంజాయ్ చేస్త నీరేదైతే
అవునండి
మీ ఊర్లో చాలా
హాయ్ అన్న పడతారు అప్పుడప్పుడు ఈ మధ్య పడుత లేదండి ఇప్పుడు ఇక సంబర్ స్టార్ట్ అయింది సంబర్ ఆ ఏప్రిల్ నుంచి పడతారు అనుకుంటా నా తెలిసి ఇంక సంబార్ లోనే ఎక్కువ పడతారు మా ఊళ్ళో
ఇంకా ఏం ఏం కూరలు ఉన్నారండి
ఆ ఈ రోజు ఏమి ఉండలేదండి ఉప్మా చేసుకుందాం అని అనుకుంటున్నాం పొద్దున చాయ్ బ్రెడ్ తిన్నామండి
ఉ
తిని మాకు ఈ సంతోషంలో అసలు ఆకలి కూడా కావట్లేదండి పొద్దున చేసిన సంతోషంలో
అవునాఅవును
ఉప్మా చేసుకొని తినాలి ఈ రోజు భోజనం కట్ట అవుతుంది కట్ట అవుతుంది అట్టుంది సాయంత్రం వేసిన
ఈ రోజు ఏం స్పెషల్ చేస్తారు చేస్తే
ఈరోజు పాలకూరేనండి
పాలకూరన మేము ఈ రోజు ముల్లంగి కూర వండుకున్నాము
ఆ బాగుందండి ఎలా చేస్తారో ఒకసారి ప్రాసెస్ చెప్తారా మాకు
సేమ్ ఆలుగడ్డ కూర వండినట్టే వంనండి చిన్న చిన్నగా పీస్ ముక్కలు కట్ చేసి
ఎప్పుడు తినలేదండి కూర కూడా వండుకోలేదు
బాగుంటద అండి మీ నేను నా పెళ్ళయిన కొత్తలో ఒక వన్ ఇయర్ బాగా తిన్నాము
హ
అత్త ఇ మేము ఆ దానికి ఇంట్రెస్ట్ తగ్గించాము ఎందుకంటే ఒకసారి సడన్ గా నా చేతిలో పె తక్కువయింది కూరలు అప్పుడు మా ఇంట్లో మా వాళ్ళు ఎవ్వరు తినలేదు మాయన అమ్మ మారిది ఎవ్వరిది ఏం లేదు తర్వాత ఒకసారి వంరాను ప్పుడు కూడా ఎవ్వరు తంలేదు అది టేస్టే చేయలేదు ఉపోగమయిన దాని కారణంతోది కొన్ని రోజులు మానేద్దామ అని అనుకున్నాను మర్చిపోయాను
హ
ఇక మళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం కానీ చాలా బాగుంటుందండి ఆకులద ఏమో ఆకులు కూడాే ముల్లంగి ఆకులు ముల్లంగి ఉన్నది తీసుకొచ్చుకునే దాన్ని ఆకులేమో మంచి ట్రై చేసేదాన్ని సేమ్ తోట కూర కూర ఉంనట్టు ఇదేమో సాంబ బర్లైస దాని రౌండ్ ద కూసి సాంబార్లు లేకపోతే పప్పులు వేసేదాన్ని చాలా బాగుండేది చె
ఈసారి ట్రై చేస్తానండి సేమ్ ఆలుగడ్డ కర్రీ లానే ఉండాలి కదా
సేమ్ అలాగతే అపోతే కొంచెం చిన్న చిన్న పీస్లు కట్టలే సొరగా పీసులు మనం ఇలా కట్ చేసుకుంటాం ముక్కలు ముక్కలు బాగా చిన్నగా ఆలుగడ ముక్కల్గ కాకుడా చెయాలి కాకపోతే పచ్చిడి పిల్లల్ని తిననియద్దు అవి దురదలే వేస్తాయి
ఆహా ఆలుగడ్డే స లాగానే పచ్చిదినిన్ని ముగదా
హ ఆలుగడల అగనే పచ్చకి ననిగదు నేను మా పాప ఎక్కడ నోట్లో పెట్టుకుంటుందో అని నిలబడే కట్ చేసాను అవి ఇంకా మూడ ఆ కింద కూర్చొని కట్ చేస్తే మా పాప వచ్చిన ఉల్లిగడ్డ ముక్క ఆ ఉల్లిగడ్డ ముక్క గాని టమాటా గాని ఇస్తే ఆమె తినుకుంటా కూర్చునేది కానీ ఇప్పుడు ఏడ నోట్లు పెట్
ఈరోజు మేము కాంకులం తెచ్చుకున్నామండి అవి గింజలన్ని వలిసి కున్నాము వాటిని ఉడకబెట్టాలా అవిపాలాయి ఏం తెలవట్లేదుఏదన్న రెసిపీ ఉంటే చెప్పండి హా నాకేమి చేత కటలేదండి ఎవనా స్. ఎమ్మటె సింపుల్గా అయిపోయే ప్రోసెస్ చెప్పండి
ఏమన్నా సింపుల్ గా అంటే ఇక ఉడకబెట్టడమె అది సింపుల్ అంతకంటే సింపుల్
ఉడకబెట్టి తాలింపు పెడితే సరిపోతుందండి గింజలు వొల్సామండి గింజలు వొల్సి పెట్టు కున్నాం ఇంతసేపు
గింజలు వొలిస్ పెట్టుకున్నా
ఆ ఎందుకే ఏదన్నా ప్రాసెసా కర్రీనా ఏదన్నా చెప్తే సింపుల్ గా చేసేద్దంఅని
స్వీట్ కార్న్ మేమ్ సమోసా చేసుకో ఉుడకబెట్టే‌సుకోని ఆ ఉుడకబెట్టేసుక కోని మీ దగ్గర నూడిల్స్ మసాలా గాని చాట్ మసాలా గాని ఉంటే అది ఏసి ఆ కొంచెం ఉల్లిగడ్డ తాలింపు వేసి ఇవి స్వీట్ కార్న్ వేసి అది చాట్ మసాల వేసి ఆ ఉప్పు తక్కువ వేస కోండి ఎందుకంటే సమోస వేసుకుంటాం కదా సమోస లాగా చేసుకొని అందులో సేమ్ సమోసా స కాకపోతే అందులో మైదాపిండి గోధుమ పిండ కలికి రెండు కలిపేసి కొంచెం ఆయిలు ను సాల్ట్ వేసి పిండి వాటర్ పోసిక కలిపేసుకోవాలి పూరి పిండిలాగా ఆ అం మ్ రెండు గంటలు మైదాపిండి ఎక్కువ పిల్లలకు ఆ లైట్గా వేయాలి మనం పిల్లలకూ పెడతాం కాబట్టి గోధుం పిండి అన్నాను కొంచెం పెద్దవాళ్ళు తింటే మైద పిండే చెప్పేదాన్ని ఒత్తు
అవునా మైదాం పిండి వాడొదులే ఎక్కువ గోధుమ పిండే వాడాలి మేము కూడా ఇంట్లో గోధుమ పిండే ఉంటుంది మైదం పిండి ఉండదు
నేను కూడా గోధుమ పిండే వాడతానా అసలుకు మైదాపిండి వాడాము మేము మా ఆయన వేయరు తెచ్చినా నేను వాడాను
ఆయన ఆ సినిమాలో ఉంటారు కదా డీజే టి ల్లు సినిమాలో వాళ్ళ డాడీని హాస్పిటల్ తీసుకువెళ్తే నాన్నని ఈ పేగుల మధ్యలో మైదా పిండే ఎక్కువ ఉంటుందని ఒక డైలాగ్ వస్తుంది వస్తుందిగా అది చూసినా కాంచి మైదాం పిండి వాడ్తలేనండి
ఇహ మైదా తిండి తినొద్దు ఎక్కువ అనేసి మేము తెచ్చుకోము
ఉహూమ్
గోధుమ పండి తోటి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకు
సరే అండి ఇగ ఉం
ఆ సరేనండి
అ